బావున్నారా అండి
బాగున్నా బాగున్నాను మీరెలా ఉన్నారు
ఆ బాగున్నామండి
ఆఫీస్ కెళ్తన్నారా?
ఆ వెళ్తున్నామండి డైలీ ఆఫీస్కే వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి అసలు చాలా పోతుంది
ఎలా ఉంటుంది వర్క్
అంతా బాగుందండి ఈరోజు కొంచెం వేరే అ అంటే ఆఫీస్ లో ట్రైనింగ్ ఉండే
ఆ దేనికి సంబంధించి ఉంది ఇవాళ ట్రైనింగ్ మీకు
ఆ ఇగద్ ఆ ఏమి?
ఇవ్ ఇవాళ ట్రైనింగ్ దేనికో సంబంధించి చి ఉంది అంటున్నావు కదా అది దేని గురించి ఉంది
అదే కమ్యూనికేషన్ గురించి ఇంకా మామూలుగా మేము ఎక్సెల్ యూస్ చేస్తుంటాం కదా ఆ ఎక్సెల్ గురించి ఇంకా జనరల్ గా ఆ కంపెనీకి సంబంధించిన పాలసీస్ ఉంటాయి కదా అలాంటివి
ఆహా!
ఆ అలాంటివి టెస్ట్ లాగా కొద్దిసేపు ఒక టెన్, టెన్ ఏమో ఫిఫ్టీ మార్క్స్ ఏమో పెట్టినన్నారు.
ఉమ్ ఆ యు ఆల్రెడీ నువ్వు ఎక్సెల్ నేర్చుకున్నట్టున్నావు కదా
ఆ లేదు లేదు నేర్చుకోలేదు.
నేర్చుకోలేదా ఇప్పుడు దానిపైన మొత్తం కమాండ్స్ మొత్తం ట్రైనింగ్ అంత ఇస్తున్నారా? షార్ట్ కట్స్ అన్ని చెప్తున్నారా?
అలా ఏం లేదండి అంటే మొన్న రీసెంట్గా వన్ వన్ వీ వీక్ బ్యాక్ ఒక ట్రైనింగ్ ఇచ్చినారు. అంటే అడ్వాన్స్ కమ్యూనికేషన్ లాగా
ఉమ్
అంటే ఇమెయిల్ ఇటుకెట్ ఇమెయిల్ ఎలా చేయాలి క్లయింట్ కి అలాగా కొన్ని వట్ స ఒకవేళ క్లయింట్ తో మాట్లాడితే అది ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి.
ఓకే
అలాగా కొన్ని ఇచ్చినారు ఇంకా ఇప్పుడు ట్రైనింగ్ అదైతే ఏం ప్లాన్ చేయలేదు మరి ఫ్యూచర్ లో ఏమైనా చేస్తారేమో చూడాలి.
అవునా అవును ఈ టోన్ టి సిక్స్త్ కి ఎటో వెళ్తున్నామని ఆ వేరే పక్కన ఆంటీ చెప్పింది నిజమేనా?
అదే అదే వెళ్ళాలనుకుంటున్నాము ఇక్కడ దగ్గరలోనే నే చత్రావతి అని ఉందిలే ట్రకింగ్ అని
ఆ
అక్కడికి వెళ్ళాలనుకున్నామండి అదే చూడాలి ఇలా కుదురుతుందో కుదురుతుందో లేదో చూడాలి ఇంకా
దేనికి ఫేమస్ అది
ఏం ఫేమస్ అంటూ ఏం లేదు ఇక్కడ బెంగళూరు లో కొంచెం వెదర్ కూల్ గా ఉంటుంది. గదా అక్కడ ఇంకా కొంచెం కొండలు ఇలాంటివన్నీ బాగుంటాయి.
ఆ
అక్కడ కొండల పైకి వెళ్ళేసి చూసుకొని అంతా అక్కడ క్లైమేట్టు అక్కడ వెద ర్ అంతా చూస్కొని వచ్చేసేదంతె
ఎంత మంది ఎళ్తున్నారు
ఆ పడ్మూడు వంది అనుకున్నాము మా ఫ్రెండ్సంతా కల్సి మా ఫ్రెండు వాళ్ళన్నా అక్కడ గైడెన్స్ లాగా ఇస్తారు అందికి ఆమెక్ తెల్సని వెళ్ళాలనుకున్నాము లాస్ట్ మంతే వెళ్ళాలనుకున్నాము కానీ ఇంక అది అమౌంట్ సెట్టవ్వక వెళ్ళలేకపొయ్నాము
అవునా ఆ వెళ్ళేటప్పుడు మరి మీతో పాటు ఇవన్నీ కి తోడుగా ఆ ఫ్రెండు నీ దగ్గర్లో ఉండే వాళ్ళే వస్తున్నారా ప్రికాషన్స్ ఏమన్నా తీస్ కుంటున్నావా
ఆ తీసుకుంటున్నానండి అంటే ఇంకా ఆ ఫ్రెండ్సు అంటే మా దగ్గర్లో ముందు ఉన్న ఫ్రెండ్సే అందరం కల్సే ఆల్రెడీ తెల్సిన వాళ్ళే
ఆ
వెళ్ళాలనుకున్నాము ఇంక మాతో పాటి మ మామయ్య పిల్లలు గుడా వస్తామన్నారు
ఏం జేస్తున్నారు మీ మామయ్య పిల్లలు
వాళ్ళు గుడా ఇప్పుడూ స్టడీస్ చదువుతున్నారు బీటెక్కు
వాహా
ఊ వాళ్ళకి అసలు హాలిడేసే ఇవ్వడం లేదు సెమ్మైపైన్ తర్వాత హాల్డే స్ ఇవ్వరు చాలా కష్టమైపోతుంది
ఇబ్బుడు మీకు వర్క్ లూడ్ ఎలా ఉంటుంది ఆఫీస్ లో
వర్కు లూడ్ అంటే ఏమ్ ఉండదు మామూలుగా రోజుకి ఒక నాలుగు వందల్ ఫైల్స్ ఐదు వందల్ ఫై ఫైల్స్ అలా వస్తాయి అంటే మార్టిగేజ్ లోన్సు
ఊ
అది అంటే మా టీమ్ లో ఉంటారు గదా ఒక టెన్ మెంబర్స్ అలాగా ఉంటరు అందరికీ అస్ అసైన్ చేస్తారు పిఎల్ ఏ అసైన్ జేస్తారు మార్నింగ్ మార్నింగే
ఓకే టార్గెట్స్ ఇస్తారా
ఆ టార్గెట్స్ అంటూ ఏమ్ ఉండదు ఇ ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజు రెండ వందలొస్తాయ్ రెండు వందలొచ్చినప్పుడు పది మందికి తక్కువైపోతాయ్ గదా అదే ఒ ఒక్కో రోజు నాలుగు వందలు గూడా వస్తాయ్ అలాంటప్పుడు ఎక్కువ అయితే ఆ డిపెండ్ ఆల్ రేటింగున్ బట్టి
ఓకే ఓకే ఆఫీస్ కెలా ఎల్తాంరంటావు నువ్వు
ఎలా అంటే మామూలుగా ముందు వేరే దగ్గర హాస్టల్ల్లో ఉన్నింటి అక్కడ కొంచం దూరం ఎక్కువ అవుతుందని ఇక్కడే దగ్గర్లోనే హాస్టల్ దీసుకున్నాను ఇక్కన్నుంచి నడ్చ్ కొని బోవచ్చు
అంతా ఎలా ఉంటున్నాయ్ నీకి అనుకూలంగా ఉంటున్నాయా ఎలా బెడుతున్నారు ఫుడ్డు అదంతా ఎలా ఉంటుంది
ఆ బాగుంటుంది పర్వాలేదు అంటే మేము ఐదు మంది రూమ్ కొచ్చేసి
మ్
ఆ పర్వాలేదు ఫుడ్డు అంటే మనం ఎంత హాస్టల్ లో ఎంత రిచ్ హాస్ స్టల్లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్టయితే ఫుడ్ ఉండదు కదండి
అవునా ఆ మరి అలాంటప్పుడు ఆ మనం ఏదైనా ఒక ఆ ఇల్లు అలా తీసుకొని ఒక నలుగు ఐదుగురు స్నేహితులతో కలిసి ఉండి మనమే వంట చేసుకొని అలా ఏదైనా ఉంటే మంచిగా ఉం టది కదా ఏ పోవడానికి కానీ రావడానికి కాని మన కూడా కాస్త ఖర్చులు పొదుపు చేసుకోవచ్చు మంచిగా ఉంటది అప్పుడు ఏమంటావు మరి దానికి
అవునండి అదే దాంట్లో కూడా ఒక ప్లానింగ్ అంటూ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్ హస్ట లో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పే చేస్తున్నాము అయిన కూడా ఫుడ్ సరిగ్గా తినడం లేదే అదే రూమ్ తీసుకుంటే ఒక పర్సన్ కి ఏడు వేయిలు వచ్చినా కూడా మన కి కరెంట్ బిల్లు నీళ్ళ బిల్లు ఇవన్నీ పోయినా కూడా కొంచెం తక్కువే వస్తుంది మన కి ఇష్టమైన ఫుడ్డు చేసుకోవచ్చు
ఓకే ఓకే అయితే మరి ఆ అక్కడికేమన్న మార రూమ్ అలా తీసుకొని మారుదాం అనుకుంటున్నావా
ఆ అనుకుంటున్నానండి చూడాలి ఎలా అవుతుందో మా పేరెంట్స్ ని అడగాలి ఒకసారి
ఎరియా చూసుకొని ఆ మారేట్లుంటే గినా మారు తర్వాత అన్ని వసతులు ఉన్నాయా లే గమనించుకొని ఏరియా మంచిదా కాదా చూసుకుని అప్పుడే అమ్మా నాన్నకి చెప్ ప్పి అప్పటికి షిప్ ట్ అవ్వాలి అవును ఇప్పుడు బెంగళూరు లో వెదర్ ఎలా ఉంటుంది
ఏ బెంగళూరు గురించి ఏం చెప్తాంలేండి అంటే పొద్దునంతా పుల్ ల్ ఎండ వస్తుంది నైట్ అయ్యేసరికి వర్షం వచ్చేది చలేస్తుంది
ఆ ఇప్పుడు నీకు ఆ వాతావరణం అంతా పడిందానికి ఆరోగ్యం అది మంచిగా ఉంటుందా మరి ఆ వాతావరణంలో
ఆ సెట్ అయితుందండి అంటే నాకు అలా వాతావరణం అనేం లేదు ఎక్కడైనా నేను తొం దరగా అడిక్ట్ అయిపోతాను ఎలాంటి వెదర్ కైనా అలా ఏం లేదు మీరేం చేస్తుంటారండి
ప్రస్తుతము ఆ నీతో అయితే మాట్లాడుతున్న ఫోన్ లో ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను నేను
అవునా
అవును ఈ ఇరవై ఆరు నా ఆ గుగుడు రామాపురము లో ఏదో ప్రత్యేకమైన పండుగ జరుపుతూన్నారని విన్నా మీరు కూడా వెళ్తున్నారని విన్నా ని జమేనా
ఆ వెల్ వెళ్ళాలనుకుంటున్నామండి అంటే అక్కడ చుట్టుపక్కలే మా ఊరు దగ్గరే ఆ అక్ అక్ ఆ గూగూడు గూగూడు పక్కన మాది వేరే పల్లెటూరు
ఆహా
ఆ గూగుట్ లో అంటే ఇప్పుడు మామూలుగా ఎలా అంటే ఆ ఈ నెలలో పదిహేడో తేదీ అక్కడ గుండెం తవ్వేసి కుల్ళయిస్వామికి పూజ చేస్తారు
ఆ
ఆ చేసిన తర్వాత ఇంకా మెయిన్ పండుగ అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మొత్తం గు అంటే ఆ గుండం అంటూ ఉంటది ఒక స్వామికి ఆ గుండంలో ని నిప్పుల పైన మనుషులు నడుచుకుంటూ పోవు కుల్లయస్వామి
కుళ్ళయప్ప ఆ ఆ పండుగని ఆ ప్రత్యేకత ఏంటి ఏమన్నా చెప్పగలుగుతావా
అంటే అదేదో పూర్వకాలం నుంచి ఆ అంటే ఇప్పుడు మామూలుగా ఇలా మన దేవుళ్లు వేరే దేవుళ అయితే విగ్రహాల రూపంలో ఇలా ఉంటారు కదా అది అలా కాదు కాని ఒక పీర్లు అని ఒక కడ్డి లాగా ఒక స్వామి రూప లో ఉంటారు అది పూజారులు ఉంటారు అయు పండగ మామూలుగా అయితే ముస్లింలకి
ఆహా అంటే హిందువులు జరుపుకోరా ఆ పండుగని
ఆ హిందువులు ఏం జరుపుకోరు గాని కానీ అక్కడ గుగూడు అనేది అక్కడ చుట్టుపక్కల ఊ ఊర్లో ఆ ఇది అందరు జరుపుకుంటారు అందరు పాల్గొంటారు ఆ పండుగ లో వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు కూడా పోయి స్వామి వారిని ఎత్తుకోవడం గాని ఇలా చేస్తుంటారు
అవునా
ఆ కానీ మొత్తానికైతే మ ఆ పండుగ అనేది ముస్లింలకే వా వాళ్ళకి ఆ పీర్లు గుగూడు గుగూట్లో ఒక బాయ్ అంటూ ఉంటుందిలే సపరేట్ బాయ్ అక్కడ ఆ అంటే బా
అంటే బ వాటర్ ఉండేదా
ఆ వాటర్ బావి ఉంటుంది కదా ఆ బావిలో చ్ వాళ్ళు ఎందుకో బావిలో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ పీర్ల స్వామి దొరికిందంట వాళ్ళకి ఆ ఆ రోజు నుంచి ఆ
అందరు వెళ్తారా పిల్లలు మాత్రమే వెళ్తారా పెద్దలు పిల్లలు అందరు వెళ్లి దర్శనం చేసుకునే దానికి బ బస్సు ప్రయాణం చేయడానికి అంత అనుకూలంగా ఉంది నా దేవుని దగ్గరికి వెళ్ళాలా అని అంటే
ఆ అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఏమంటే ఆ ఈ పీర్ల పండుగ సమయంలో ఆ ఊరికి స్పెషల్ బస్సులు కూడా చాలా వేసారు మీరు కూడా రా రండి ఒకసారి చూడండి
ఆ అదే రా మీరు ప పండుగ ఏ రోజు చెప్పారు ఇరవై ఆరు ఆరో ఇరవై ఐదో చెప్ప చెప్పారు కదా మేము కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం ఈసారి అందుకనే బస్సు ప్రయాణం చేయాలంటే లేదా రైలు ప్రయాణం అనుకూలంగా ఉంటుందా బస్సు ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందా కో మా కు దారి చెప్పినార అనుకోండి ఎలా రావాలా ఎక్కడి నుంచి ఎక్కడ దిగాల అలా చెప్తే మేము కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం దర్శనం చేసుకుంటాం
అవునండి అంటే అక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉంటాయి బస్సులు ఉంటాయి ఈ పండుగ సందర్భంగా అక్కడ స్పెషల్ బస్సులు వేసినారు
ఓకే ప్రత్యేక బస్సులు కూడా వేస్తున్నారు అయితే ఓకే ఓకే
అవును చాలా రద్దీగా ఉంటుంది కానీ
ఓకే మీ మీరు చెప్పిండేది నాకు బాగా అర్థంమయింది మేము కూడా రావడానికి ప్రయత్నిస్తాము
చాలా బాగుంటుంది ఆ థ్యాంక్ యూ అండి